హలో
హలో
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది అీ హ్మ్ తిన్నాం మీర్ తిన్నారా
ఆ తిన్నాం ఏం తిన్నారు
ఎగ్రైస్
ఎగ్రైస్ అబ్బా
ఆ ఫ్రైడే తింటాను మేము
అలా ఏం పట్టిచుకోరా
అహహా అంటే నేన్ తినేది ఫ్రైడే తింటా వెనస్డే తింటా సండే తింటా అంతే ఇంక ఈ త్రీ డేసే వీక్కి
అవునా
వీళ్ళంతా తినరనమాట
ఆ ఉత్త ఎగ్ రైస్ ఎన పెట్టేది
ఆ లేదు బయట నుంచే తెచ్చుకున్నాం
బయట నుండి తెచ్చుకున్నారు అది మీదే అనేసి
ఆహా లేదు లేదు సుమ హాస్టల్ల్లో ఏం పెడతారు ఈ రోజు సాంబార్ అన్నము పప్పు అది పెడతారూ అంతే ఇంకా
తిని తిని తిని రోస్ కు వచ్చేస్తుంది
బేజార్ వచ్చేసింది బాగా హ్మ్మ్ అ లేదు
నేనూ
సండే నైట్ ఇక్కడే చేస్తారు కాబట్టి ఇంక ఇక్కడే తింటాం ఇంకా ఆయమ్మ చాలా స్వీట్గా ఉంటది అది ఎంత ఎందుకు అంత స్వీట్ చేస్తారో కూడా అర్థం కావడం లేదు నాకు
ఏం వెస్తారు దాంట్లకి స్వీట్ వ
ఏమో ఏం చేస్తా స్టారొ ఏమో తెలీయదు కాని స్వీట్గా ఉంటుంది చికెన్ అవి ముక్కలు కూడా నాలుగే నాలుగు వస్తాయి అంతే
తినే వాళ్ళకి ఏంటికి కావే
హ్మ్మ్
మళ్ళ ఎట్ల ఎయ్యట్లే అవి గాండీవాళది పర్చయం లేదా హాస్టల్ అంటి వాళ్ళు
కానీ కానీ అంత లేదంటే చికెన్ దగ్గర కదా నాన్ వెజ్ పెట్టే చోట అందుకనేసి ది అట్టుండదు హ్మ్మ్ అంతే ఇంకా ఒకసారి నాలుగు ముక్కలు అళ్ళు గరటె ఊపి ఊపి ఊపి వేస్తార నమాట
కనుకుంటారా వాళ్ళు ఫేసేస్
ఆ అమ్మ హాస్టలోల్లకి తెలివి ఎక్కువ ఖచ్చితంగా అనుకుంటారు ఫేస్ ని హూ బగ కుంటారు
మేమంది స్కూ స్నాక్స్ కట్లా చేస్తా
అవునవును
అటుకులు పెడ్త్తాన్ గదా బాన్టాయ్ మా స్కూల్లో అటుకులు ఆ అటుకులికే మన్ పెట్టేదే ఒక గంట్ దీన్ నిండే పెట్టేది స్నాక్స్ ఆ
అవునా
దాన్ కోసం క్యూ నలడ్ తర్లెంతా మెయిన్ ఫోర్ హండ్రెడ్ నుండి స్టూడెంట్స్ అంత వున్నిండేది ఇంగ క్యూ నిల్బడ్ లోకి పొయ్ పెట్టించుకొచ్చుకున్నా మళ్ళ పోయ్యేది ఇంగా ఎట్లోగట్ల తప్పించుకొచ్చుకునేది ఇంగ స్టోర్ చేసుకుంటాన్
త్రీ మంత్స్ అయ్యింది
అవి ఎక్కువ స్టోర్ చేసుకుంటా నేను ఇంగ సెనగలవైతే ఊర్కినే ఆడ్ కొండె గెంటి ఎన్
మీరు చిన్నప్పుడు పిండి పడి స్కూల్ కి పోతుండ్రా అప్ ఇప్పుడు వడియాలు పెడుతుంట్రి జూడండి, అవి బావుంటయి గదా. ఇప్పుడు పిండి వడియాల ఏమి రావడం లేదు అప్పుడైతే వచ్చింది అప్పుడు వస్తుండే బాగా
పిండి వస్తుంది ఒడియాలు రావడండండి.
పిండినే రీసెంట్ గ ప్యాకెటిచ్చి పోయినార్ మా తెల్సిన వాళ్ళే అన్ జెప్ ళ్ళో పన్జేస్
అవున్లే మ్మ్ వర్షం పడుతుందా మీకు
ఆ మార్నింగ్ పడింది
ఇప్పుడు మాకు ఇక్కడ్ నైట్ అంతా పడింది గానీ ఇప్పుడు ఇంగ ఏం లేద్ చల్లగుంది క్లైమేట్టు
ఆ మార్నింగ్ పడింది మాకి తెల్లవారుజామున అది పడల్లా వద్ద పడల్లా వద్దని పడుకు పడుకున వలందరిని లెప్ ఉపయకస్తున్నది
అవునా
ఆ మీదే మీద రెండ్ చర్ల పాడు అంటే రెండు సార్లు వాన వచ్చింది పైకి కిందికి తిరిగినటును
అంతే ఇంక మనం ఎప్పుడైతే అట్లా అబ్బా ప్రశాంతంగా, చల్లగా పడుకుందామో అనుకుంటామో అంక అప్పుడే వర్షం పడుతుంది. అనమాట మ్మ్ నచలే
ఇక అట్లనే ఏం చేస్తాం మనం ఇంట్లో పడుకుంటేన ఊడక డక మనం పడుకోలేం
అదే ఉడకబడుతది కానీ బయట పైన పడుకుందాం అంటే వర్షం పడుతుంది ఎటు కాకుండా ఉంటాం ఇంకా
ఇంకా వానకే రగ్గ కప్పుకొని నిండ పం కున్నాము ఇంక ఎక్కువ అయిపోతే మళ్ళీ దిగ తెచినకు మీకు
అవునులే మ్మ్ ఇంకా మీరేం తిన్నారు ఇప్పుడు ఫుడ్
మేము పప్పు అన్నం మీరు ఏమంటారు మామిడి కప్పికి మజ్జిగ
మర్జీగానా ఉహు బాగుంటదా
మావిడికాయ పి
ఓకే ఓకే అట్లనా మ్మ్ వాల మ కద ఇంకా ఉ ఆ ఇక్కడికి పోలేదు బయటకు పోయినాము గోబీ రైస్ తెచ్చుకున్నాము ఇంకా తిన్నాము పడుకుంటున్నాము ఇంకా కాసేపు ఇంకా వెళ్ళిపోతే తెల్లారిందా పని చేసుకున్నామా అని చెప్పేసి తొ అంతింక
హ్మ్
మ్మ్
గేమ్స్ అట్ల ఆడ్తంటర ఆడ రూమ్ లో
ఆ లేదు లేదు నేనే ఎప్పుడైనా ఫోన్ లో ఆడతా ఉంటా అనమాట
అవునా
ఆ
కార్స్ అట్లనే ఆడుకుంటుండద్దు
అవును
ఇప్పుడు ఆడేవాళ్ళ ని లేరంట
మ్మ్ అంతే ఇంకా గేమ్స్ గేమ్స్ కూడా ఆడుకుండేటోలు ఎవరూ వుండరు ఇంక ఇప్పుడు చిన్నప్ పిల్లోల్లు కూడా ఇంట్లోనే ఆడుకుంటారు ఇంక బయటికి వెల్లి ఆడేంత లేదు కదా
టీవీ ఫోన్ ఉంది
ఫోన్ ఒకటి ఉంటే చాల అన్నమాట ఇంకా
ఆడే పిల్లలే ఎవరు లేరా ఇప్పుడు చూద్దాం అన్న కానీ బయట సమ్మర్ హాలిడేస్ అంటే మనం ఎట్లా ఆడుకుంటాంటిమి
అయో సమ్మర్ హాలిడేస్ అనే కాదు ఇప్పుడు మామూలుగా స కూలి పొయ్యేసి వస్తాం కదా సాయంత్రం కూడా ఒక గంట సేపు ఇంగ ట్యూషన్ కి స్కూల్ కి టైం ఉందనుకోపోయి ఆడుకోవడం రావడం
ఇప్పుడు చూద్దామంటే కానీ ఎవరు ఆడుకునేళ్లే లేరు రాండమ్మ ఆడుకుందాం అంటేగాని వచ్చావారు లేరు మ్మ్ మ్మ్ ఏమంటె మా ఇంటి ముందర బానే పిల్లలు చెటిల్ ఆడుత్ తండ్రంట
అవును
పొద్దు పోవడానికి భాగ్య
మ్మ్
మనం ఆడినాటలు వల్ల ఎప్పుడు ఆడల్లా
అన్
ఏమేమి గేమ్స్ ఆడుతూంటివి చిన్నప్పుడు
నేను షటిల్ ఆడితాంటి ఇది బాల్ గేమ్ అని చెప్పేసి అది ఆడతాంటి తొక్కడు బిల్లా అవన్నీ ఉంటాయి కదా అవి ఆడతాంటి అన్నమాట
మ్మ్ ఇంకా
ఇంక అంతే అవి తప్ప ఇంకా వేరే గేమ్స్ ఏవి ఆడుకుంటుండేదాన్ని క్యారమ్స్ ఆడతా అంటి ఇం కూర్చొని
పల్లెటూరు టౌన్
టౌనే
టౌన్ అందుకె ఆ టౌనే పల్లెటూరూ లేతే అన్నీ ఆడతారు నువ్వు క్యారం బోర్డు ఏంటంటే
అవును ఉహు కూర్చొని ఆడడమే ఇంకా చేయి అది ఉత్తుతూ
ఉమ్
అవున అవునవునవును
చాయ్ అలవాటుందా
ఆహా లేదు లేదు లేదు అప్పుడప్పుడు పాలు ఒకటి తాగుతూ ఉంటా అంతే అది కూడా హ హార్లిక్స్ కలుపుకొని తాగుతు ఉంటా
మేము చిన్నప్పుడు ఆడుతుండే గోళీలాట వెనాల వెన్నలమ్మ కుప్పలంటారు చూడు
ఏమో తెలిదు నాకు
తెలిదు
ఆహా తెలిదు తెలిదు
చనా అందండి మీదే నీకు చాలా పేర్లుళు నువేన ఇప్పుడు పిల్లలు లే కే దరువాత
ఆహ్ ఆహ్ హ హ హ హ అంటే కొన్ని గేమ్స్ అంటే మేము టౌన్ కదా కొన్ని గేమ్స్ తెలుసు ఆడడానికి ఇం కొన్ని ఆడదెలుస్తాయి మాకు
మీరు ఆలేదది
అవునవును అవును
చిల్ల కట్ పైవన్ని అడదాంటిమి పేర్లన్నీ నా జీల్లా కట్ట
చిల్ల కట్టా పేర్లు విన్నాను కా నీ ఆటని ఎలా ఆడాలో తెలియదు
టౌనా కబడి
ఆ కబడి ఆడతాను
మ్మ్ మ్మ్ కుళ్ళో ఆడ్తాండ్ర
తండిమ్ కబడ్డీ ఆడుతుంటిమి తర్వాత ఇంకా రన్నింగ్ రేస్ ఆడుతుంటిం అన్మాట. మ్మ్ ఇంకా మా స్కూల్లో ఏవో కొన్ని గేమ్స్ కాన్ని ఆడ్పిస్తుండ్రి మాకు ఈ ఒకటి గుర్ తుండన్మాట చిన్నప్పుడు గదా
మాగిస్కూల్ ఆగేస్ట్ ఫిఫ్టీంత్ కి అట్లా పెడ్తుండ్రి మాకి మీకట్ల పెడ్తాండ
ఆ సేమ్ అప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కీను తర్వాత స్పోర్ట్స్ డే వస్తది గదా అప్పుడు వెడ్ తున్రీ
ఆ గిఫ్ట్స్ ఏమిస్తారు మీగి
ఆ ఎగ్జామ్ ప్యాడు చిన్న ఐదనాస్ స్టీల్ బాక్సో ప్లాస్టిక్ బాక్సో ఇస్తారు.
మాకి స్కెచ్లు గ్లాస్ ఫుల్లుగా అట్లాంటివి ఇస్తాది
మాకైతే అవి ఇస్తాండ్రి బావుంటుండి కొన్ని రోజులంతే అదొక టైప్ ఆఫ్ మెమోరీ అన్మాట మనకప్పుడు
కుళ్ళైతునే ఉంది ఇట్ స్కె చిలైతే ఇంగెన్ వుండెననగ
మ్మ్
స్కెచ్ లు కంబాస్లు
మ్మ్ స్చేచ్చులు కంబ బుక్స్లంటే ఇంగప్పుడు బా ఫేమస్ అన్మాటవి
మ్మ్ లే పిల్లొలుంటరు గద కొంతమంది
మ్మ్ హు చేయలేదుగా మన్ ఉ అవ్
హ్మ్మ్ ఇంకా ఎట్లా అంటే బ్యాజ్ టైయి అట్లా పెట్టుకొని పోరా స్కూల్ కి
అవునువును
దానికి లీడర్ ఉంటరు కదా క్లాస్కీ
అవును
ఆ క్లాస్ లీడర్ ఫైన్ ఏస్తది ఫైవ్ రూపీస్
అవును మా మాకు అంతే సేమ్ ఇట్లనే స్కూల్లో లేటుగా వస్తే ఫైవ్ రూపీస్ కట్టండాడ లేకపోతే కొట్టించుకోవడం చేతికి డబ్బులు లేకపోతే
అదే అంటే ప్రిన్సిపల్ పర్మిషన్ ఏం లేదది
అవునవును అదంతా ఏం లేదు బట్ క్లాస్ టీచర్ అవును సేమ్ మాకు కూడా ఉంటుండే అప్పుడు
తను లేని వాళ్ళు ఉంటారు కదా తను అట్లా ఆలోచించింది లేని వాళ్ళు ఎవరైన్నా ఉంటే వాళ్ళకి ఏదైనా తీసిచ్చు కదా మంత్ ఎండింగ్ ఎంత వస్తుందో ఆ మంత్ ఎండింగ్ కి ఆ డబ్బులంతా స్టోర్ చేసేసి ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థార్డ్ ర్యాంక్ ఉంటారు కదా వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అట్ల వాళ్ళకి ఇచ్చేస్తుంది
అవును
మీ స్కూల్లో అట్లే నా
మాది అంతే సేమ్ అన్ని స్కూళ్లో మాక్సిమం చిన్నప్పుడు అట్లనే చూస్తారు కదా
ఆ
ఉమ్
ఇంకా లంచ్ అవి కానీ మాములుగా రైస్ కట్టుకపోవాల్సిందే ఏమి కట్టుకొని పోకూడదు స్కూలేకి గాని
అవునా
అంటే లేని వాళ్ళు ఉంటారు కదా పిల్లలు ఆశపడతారు కదా అన్నట్టు
అవునవును
ప్పేస్తాను అనింది
ఆవును
ఇక ఇప్పుడంటే అన్ని అందరు తెచ్చుకుంటారు అప్పట్లో ఎవరికుంది మనం చదువుకున్నప్పుడు
అవునవును
ఆ సరే బాయ్
సరే బాయ్